హలో హలో గుడ్ ఈవెనింగ్ అండి
గుడ్ ఈవినింగ్ మేడం బాగున్నారా మేడం
ఆ బాగునమండి మీర ఎలా ఉన్నారు
తిన్నారా అండి
ఆ ఇప్పుడే తిన్నాం మీరు
తన్నామండి ఏం కర్రి
మాది టమాటో చట్నీ విత్ వడియాలు
అవునా అండి మాది కూడా సేమ్ అండి
టమాటా చట్నీ
అవునండి
వడియాలు కూడా ఇచ్చిరా
అన్ని ఇస్తారుండి ఒడియాలు ఇస్తారు ఏంటో ఒకటి ఇస్తారు ఒకటి ఇయరా అని ఉండదండి
ఓకే ఓకే మల్ల డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చెస్
ఏ
అదే కాని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇకేం చేశారండి ఇవాళ
ఏం లేదండి ఆఫీస్ వర్క్ అండి
ఓకే ఓకే ఇప్పుడు ఆ లేడీస్ కి ఏ జాబ్ అయితే కరెక్ట్ అంటారండి ఏ జాబ్ లో సేఫ్టీ ఉంటది మనకి ఏ జాబ్ ప్రొటెక్టివ్ ఉంటదండి లేడీస్ పర్పస్ లో
టీచింగ్ ఫీల్డ్ అండి
ఓకే ఓకే టీచింగ్ ఫీల్డ్ బాగుంటదా అండి
టీచింగ్ ఫీల్డ్ బాగుంటదండి నాలెడ్జ్ ఉంటంది రెస్పెక్ట్ ఉంటది హాల హాలిడేస్ వస్తాయ్ సఫగా ఉంటది సొసైటీలో గుడ్ నేమ్ ఉం టాది అండి సాలరీస్ అంటే స్కూల్ ని బట్ టి ఉంటదండి మేనేజ్మెంట్ బట్టి
ఓ హొ మీ మీ ఒపీనియన్ ప్రకారం టీచింగ్ పేజీ ఇస్ గుడ్ ఫీల్డ్
అవునఅండి అవున అండి అదే సేఫ్టీగా అండి మార్నింగ్ నైన్ కోవచ్చిరు అంటే నైన్ టు ఫైవ్ వరకు సైడ్ కోద్దికద అండి ఇట్లా హాల్ డేస్ ఉంటయ్ కద అండి ఎక్స్ట్రాల్ ఇస్తా
ఆ ఫ
ఇప్పుడు ఆఫీస్ వర్క్ అంటే ఎ మార్నింగ్ టెన్ నర్సింగ్ గాని ఇది ఇంకా వేరే అదర్ కంపెనీస్ అందులో జాబ్ గానే డే డ్యూటీస్ నైట్ డ్యూటీీస్ అవన్నీ కొడతాయి కద అవ అన్ మే ఉమెన్స్ కి అవఅన్నీ సెట్టుగావు గా
అవును అవు
సొసైటీలో బాలేదు గాని
అవును ఇది ఏమ్ అంటరు ఇదే మీకు ఏ హీరో అంటే ఇష్టమో సినిమాలు చూస్తారా మీరు
ఇస్తామ అండి
ఏ హీరో అంటే ఇష్టమ్ మీకు ఎక్కువ
ప్రభాస్ అండి
ప్రేభాస్ ప్రభాస్ లో ఏం నచ్చిదం అండి మీకు ప్రభాస్ నే తీసుకుఉన్నారు
హీరోయిన్ మా ఫ్రెండ్ అస్త్రాలు కూడా చాలా అందంగా ఉంటద అండి
ఓకే ఓకే అవునా
ఇగ జుట్టు పొడుగు ముక్కు బావుంట అది అయి ప చాతే బావుంట అది మా స్కూల్ ఒక స్కూల్ మేము లేమ్ ఆ స్కూల్ లో ఆమె అందం ఉంటద అంట
అబ్బో
చాలా అందంగా ఉంటదండి బావుంటద అండి చాలా మంది కళ్ళో మేనా పడతానేయ అండి చూడకుండా చూతార అండి
అవునా
బావుంటారు అనుకుంటారఅండి అందరూ
ఓకే ఓకే అనుకుంటు ఉన్నారు అంటే మీకే ఎవర అన్నా చెప్పారా అండి
లేద అండి విన్నామ అండి
కోక్కే
డిస్ష్కర్షణ చేసుకుంట ఉంటే అలా వినపడుతుంద అండి కొంచెమే
అంబో అంత దూరం పోయిందా అండి ఉహూ ఇంకా చెప్పఅండి
ఇంకా చెప్పాల అండి ఈ ఏ ఇది ఎట్లా అండి ఇలా అమౌంట్ పడాల అంటే ఏం చెయాల అండి టాస్క్ లో వచ్చినా క్ తే ఎలా తెలుస్తది వనకు ఓఓకే ఓకే ఓ కే నో డిస్కర్ షన్ ఇలాంటి మ్యా
ఆ ఇప్పుడు మీకు హీరో అంటే ప్రవీణ్ అన్న అ ప్రభాస్ అన్నారు కదా
అవున అండి ఆర్ అడుగుల అందగాడ్ అండి
ఆ అదే ఆర్ అడుగుల అందగ్ గ అంద గత్తే ఎవర్ మరి
పిల్లల్తో బాగుంటార అండి ఇలియానా అష్ట ఇలియాన్
ఇలియనా ఓకే ఇలియనా నో నడిమి నో అండి ప్రభాస్ కి సెట్ అయ్యేది అనుష్కా అండి
లేదండి అలానే అనుకోరండి
ఓ అనుష్క బావున్
అనుష్కని మించిన అందం ఉంటదండి మా ఫ్రెండ్
మీ ఫ్రెండ్ గుంచే చెప్
నాకు పెండు చాలా ఇష్టం అండి మా ఫ్రెండ్
తనగూడా మీరంటే చాలా ఇష్టం కావచ్చండి
అంతే అండి మా ఫ్రెండ్ ని చూడలేకపోతే
ఉ
మీ ఫ్రెండ్ గూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండదులేండి మీకు ఒక మంచి మెమొరీ లాగా ఉంటది మీ ఫ్రెండు గూడా మీ కోసం ఎప్పుడు కూడ ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకోకండి మంచిగుండండి అండర్స్టాండ్ చేసుకో గాడిదై
దండి మన గురించి వేరే వాళ్ళు అనుకున్న వాళ్ళ సపోర్ట్ ఇయ్యకుంట కొంచెం వాళ్ళకు భయపడే విదానంగా మాట్లాడితే వాళ్ళు ఇంకోసారి మన గురించి డిస్కషన్ చేసుకోరు గదా
అవునవును అంటే మీరు ఫ్రెండ్షిప్ కి ఎక్కువ వాల్యూ ఇస్తార్నమాట
అవునండి ఫ్రెండ్షిప్కి ఏది అవసరం ఏదౌ కష్టం వచ్చినా వాళ్ళు అన్నీ ముందుంటరు గాండి
మ్మ్ ఫ్రెండ్షిప్ సినిమాల్ చూసినార అండి మీరు స్నేహం కోస్
లేదాండి ఇప్పుడే చూస్తున్నా ఫ్రెండ్షిప్ మూవీ సాడే అయ్యంది
ఇనౌ
అ
స్నేహం కోసం ఇంకా ఫ్రెండ్షిప్ మూవీస్ నేను చాలా చూసాను ఇది ఉదయ్ కిరణ్ ది ఇంకా ఒకాయన కాలిపోతది హీరోయిన్ కోసం ఇద్దరూ ఒకే హీరోయిన్నిద్దరు ఇష్టపడతరు ఆర్తి అమ్రాళి అలా సినిమాలు బాగుంటాయి ఇంకా చిరంజ్ విది బాత సినిమా ఉంటదొకటి అది చాలా బాగుంటదండి నా ఫేవరెట్ సినిమా అసలు అది స్నేహం కోసం అని చాలా బాగుంటదండి ఒకళ్ ఫ్రెండ్షిప్ కోసం వాళ్ళు ఎలా అంటే ఒకళ్ళు చనిపోతే ఇంకొకళ్ళు కూడా చనిపోతారండి
అవునండి
బా ఉంటది చేస్తే అలానే చేయాలి కదా అండి నేన్ గుడా నా లైఫ్ లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళని ఎప్పటికి మర్చి పోలే నసలాదొకా అసలు మేము అసలు ఇంత తక్కువ టైంలో అంత క్లోజ్ అయ్యామంటే అసలు నాకసలు నమ్మబుద్ది కాట్లేదండి
అది దేవుడు కలిపిన బంధం అనుకోండి
అంత మందిలో వాళ్ళ ఇద్దరితోనే క్లోజ్ అయిన అసలు ఎందుకు ఏంటి అసలు ఎట్లా అనుకుంటాం రావే పోవే అనుకుంటాం మనం చి ఒక బాండ్ అనేది క్రియేట్ అయింది మాకు
త్రిమూర్తులండి దేవుడు కలిపిన బంధాలయి
అదే అండి అక్కా చెల్లెళు సమ్మక్క సారక్ క్కలు అది ఇది అంటారండి మమ్మల్ని అందరు మాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉందండి మేమ అందరం మాట్లాడు ఉంటాం అక్కడ అందరు మా గురించే డిస్ చేసుకుంటారండి ఇంకే వీళ్ళు ముగ్గురు దగ్గరుంటరు ఏంటి అసలు వీళ్లనా మాది పాజిటివ్ అనుకుంటారో నెగిటివ్ అనుకుంటారో మాకైతే సంబంధం లేదు కాకపోతే మేమైతే ఎప్పుడు కలిసే ఎవరేమనుకున్నా మాకు సంబంధం లేదు కదండీ ఉ
విడదీయాలని అని చూస్తారండి అందు
మనం పట్టించుకోవద్దండి అలాంటి ఎంతమంది వచ్చిన ఎంత మంది పోయినా మనం ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇవ్వాలి మీ ఫ్రెండ్షిప్ కి అప్పుడు లాస్ట్ టైం ఆగస్ట్ లో ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాం అందరం ముగ్గురం ఒకళ్ళకు ఒకలం
ఆ
సేమ్ శారీస్ కొనుక్కుంటాము సేమ్ శారీస్ కట్టుకుంటాం అన్ని విత్ ఇన్ ఎవ్రీ వన్ బయటకి వెళ్ళి ఫుడ్ తింటాం రెస్టారెంట్కి వెళ్లి మంచిగా ఎంజాయ్ చెస్ మండి అందుకే వాళ్ళు మా దాంట్లో కలవరు మేము పిలవలేదు అని మళ్ళీ మా మీద కొంచెం జెల్సీగా
వాళ్ళకి సెట్ అవ్వదండి పిలిచిన
అదే ఆ ఇంకా చెప్పండండి ఆ అయిందండి ఇప్పుడే అయిపోయిందండి పడుకోవడమే ఇగా నైన్ తర్టీ టెన్ వరకు కొద్దిసేపు మొబైల్ చూసుకుంటూ చూసు నాకు నిద్ర వస్తదండి ఫుల్లు నిద్ర వస్తదండి ఏమో నాకు అర్థం కాదు ఫుల్లు నిద్ర రావాలం అంటే మీకు నిద్ర రాదా అండి అయితే మీకు దగ్గరపాటులో దోమలు ఉన్నాయి కావ
దోమలు ఆ ఈగలు కూడా లెవ్వండి
మరి ఎందుకు ఏమైనా టెన్షన్ పెట్టుకున్నారా మీరు నిద్ర రాకపోవడానికి మీకు
టెన్షన్స్ అంటే ఇప్పుడు అలానే ఉంటాయి కదా అండి
మరి ఎందుకు వస్తలేదు నిద్ర ఏం రో ఇగో వినండి ఎంత టెన్షన్ ఉన్నా ఏం చేసినా కానీ ఫస్ట్ మనము దాన్ని మనసులోకి తీసు కోవద్దు మైండ్ మైండ్ మీద పడొద్దు ఫస్ట్ మన టెన్షన్ అనేది మన బ్రెయిన్ మీద పడొద్దు మన బ్రెయిన్ మీద పడింది అనుకోండి మనకి ఇగా అన్ని ఏం చేస్ తన మనం అర్థం కాదు మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ లాగా అయిపోతారు ఏ విషయమైనా గాని మనకు ఏదైనా ఇది ఏదైనా ఆపద లైఫ్ లో దాన్ని ఏం కాదు చేద్దాము నేను చెయ్యగలను నేను చేస్తా అని మీరు ఒక స్టాండ్ తీసుకోవాలి గానీ అమ్మో ఎలా నేను చేస్తానా చెయ్యనా ఏంటి నాకు ఇంత పెద్ద బాధ వచ్చింది ఎలా దేవుడు ఉన్నాడు దేవుడు లేడు కానీ మీరు మీరు తీసుకున్నాను అనుకో మీరు అక్కడే సగం వీక్ అయిపోయినట్టు ఏం కాదు ఒక పెద్ద మన ముందు ఒక పెద్ద అనకొండ వచ్చి నిలబడ్డా కానీ దాన్ని ట్వంటీ ఫైవ్ చేయగల మనకి అంత కెపాసిటీ ఉండాలి అట్లా అలా ఉంటేనే మనము మన లైఫ్ లో స్ట్రగుల్ ముందుకు వెళ్ళగలము అమ్మో పాము వచ్చింది అనకుండా ఉన్నది అమ్మ అమ్మో అమ్మో అని మనం భయపడ్డామ అనుకోండి అది మనం మీదికి రావడం మన మీదికి వస్తుంది మనకి భయపెడుతుది ఏయ అని మనం కట్టబట్టుకుంటే చేతిలో అది మనం వెనికి రాదు
ఉ
అలా ఉండాలండి ఈవెన్ లేడీస్ అయినా లేడీస్ ఈ మధ్య కాలంలో లేడీస్ చాలా పవర్ఫుల్ గా ఉండాలి ఒక ఆదిశక్తి రూపంలో ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు పెళ్లిలి చేసుకొని చనిపో వాళ్ళ టార్చర్స్ కి చనిపోవడము లేకపోతే వాళ్ళ చేతులు బలిగావడము ఇలా మనము చాలా చూస్తున్నామండి సోషల్ మీడియాలో అందుకనే మనము కొట్టేటట్టు ఉండాలి కొట్టించుకునేటట్టు ఉండకూడదు
మీ
అవునా కాదా
అవునండి
సరే అండి ధన్యవాదాలు
ఓ థ్యాంక్ యూ అ